హ
ఏం చేసినవే
ఏం లేదు ఖాళీ నగర్ కెళ్ళి పోయిన
హ్మ్ ఏం చేసినా ఏ వర్క్
ఏం లేదు నెయిల్ పాలిష్ కొనుకున్నా
హ్మ్
రెండు కూల్ కేకులు తిన్న
ఉహు
ఏ పఫ్ కర్రీ పఫ్
హ్మ్
అ అట్లాది షాపింగ్ పోయి షాపింగ్ చేసి
ఆ ఎవరెవరు ఎల్లేరు
నేను మా అమ్మ పోయినాం
హ్మ్
పోయి షాపింగ్ చేసి
గా టైమ్ పాస్ కే బోయిరా ఏమన్నా వర్క్ మీద ఎలిరా
నేను నేనైతే నెయిల్ పాలిష్ కోసమే బోయినా
ఆహాహహ
డిలే బా తు పోయినా ఆమె
ఎందుకు మీఊ మీ ఊర్లో దొరకవా
ల ఏదు ఉండదు అసలు
విలేజా
ఆ విలేజ్ల ఏముండదు
ఆ ఏదనా ఏది కావాలన్నా నగర్ కలాల
ఆ ఏది కావాలన్నా నకిరేకల్కే పోతాం నకిరేకల్నే కొనుకుంటాం అన్ని బట్టలు ఇంకా ఫుడ్డు ఏదైనా కూరగాయలయినా ఇయ అనా మేము దగ్గర కళ పోయయా కొనుక్కుంటాం
కూడా విలేకజ్ల దోరూకవ
ధో దొరుకుతాయి కాగానీ ఇం ఈ ఊరికొస్తే ఎక్కువ రేట్ చెప్తారు ఇకా
ఆహా డబుల్ బల్ చార్జెస్ కూడా మీరు వేసుకుంటారేమో
ఆ అందుకి ఎందుకు వచ్చింది కాని అట్లా పోయి మార్కెట్కి పోయి కొనుక్కొని అ ఒక్కసారి కొనుక్కొని ఇంగోస్తాం
ఎప్ వీక్లీ వీక్లీ వెళ్తారా కూరగాయలకి
ఇంకెప్పుడు ఇంకెప్పుడు వీలుుంటే ఇంక అప్పుడు అమ్మ ఇక ఎప్పుడు అక్కడనే పని ఉంటది కదా అమ్మకి మాకనే వయి కోన్ కోన్ అప్పుడప్పుడు అయి ఈవి పట్టుకొని వస్తుంది అవి
అవున ఇక షాపిన్గ్ ఏదనాసి సిటీకి దగ్గర సిటీ ఎనా ఎట్లా నల్గొండకి దగ్గర ఉంటందా నకిరేకల్
నల్గొండ అటు సైడ్ ఐటి పాంముల సైడు దగ్గర ఆటు మాకు ఎడ చలా దూరం
నల్గొండ ఇప్పుడు నకిరెకల్ నుంచి నల్గొండ దగ్గరనా దూరం
దగ్గర నే
నా నకిరెకల్ దగ్గర నేనా ఎన్ని కిలోమీటర్స్ వస్తది
ఒక ట్వ ట్వంటీ థర్టీ అట్లా వస్తది
దగ్గరనే హాఫ్ న్అవర్ అంటే
ఒకగా ఆ అంతే
అ
ఎక్కువ టైం ఏం పట్టదు ఎక్స్ప్రెస్లు ఉంటాయి కానీ ఆ పట్నాల ఈగ డోర్కాకవ్ ఈగ ఆక్కడ నల్గొండకి పోవచ్చు గాని అల్లా సురపేట నుంచి ఇక్కడ దాకా రాలేదు మన
కష్టం అవుతుంది సూర్యపేట ఎక్కాలంటే ఆర్డినరే ఎక్కాలి ఎక్స్ప్రెస్ లో ఎక్కలేరు - -
ఆ ఎక్కలేమ్ ఇంకా
స్టాప్ లేదా మరి మీ దగ్గర
స్టాప్ లేదు ఎక్స్ప్రెస్ కి స్టాప్ లేదు
అవును ఏమన్నా కావాలంటేనకర చక్కలకి వెళ్ళాలి చిన్న దానికైనా కూడా
మ రేటు పోతాయి సాంబార్లా
ఎవరు నేనా
ఆ
చూడ ఈకన్న ఉంట
ఇక్కడ ఎంజాయ్ చేస్తా మరి ఇతో
ఇే
ఇంకేముంది ఎటుకో అవసరం లేదు ఇప్పుడు రికార్డ్స్స రికార్డ్స్ రాయాలి
అవున్ గదా కాలేజ్కి ఎల్లినవ రజు
ఆ కాలేజీకి వెళ్ళిన పదకొడింటి పోతే ప నేను ప రెండింటి దాకా అలానే కూర్చోబెట్టిన నన్నను
ఎంత మంది వచ్చారు
నీను శివ మాధవి
ఎల్ నేమ్స్ చాలా మంది వచ్చ్రా టెన్ మెంబర్స్ హత్ర వచ్చిరా
ఆ అంతే
క్లాసెస్ ఏం చెప్పలేద మరి
నేం చెప్పాలి
హ ఎన్ని సబ్జెక్ట్లు ఉంటాయా ఆ
అన్న
తినలే తినాలి ఇంకా వంట చేయలేదు
న ఇంకూర మార
ఆ ఎగ్ అండ్ టమాటో
ఉ
మీది
మాదే గోంగూర పచ్చడా
గోంగూర పచ్చడి బాగుంటాయి నాకు ఇష్టం గోంగూర చట్నీ
ఆ ఇప్పుడా పెటింది
చాలా ఇష్టం నాకైతే గోంగూర చట్నీ ఎట్లన్న తింట
ఇ వేసుకోని ఇకా దినాలిగా
ఉ తినలే ఇంకా అమ్మ వండిందా అన్నం మరి
ఆ వండింది అప్పుడే
అమ్మే చేస్తాదా వంటా నువ్వు చేస్తావా
అమ్మేస్త ఇంకా నాన్న డ్యూటీ పోతాడు కదా ఇగ
నాన్న ఏం వర్క్ చేస్తాడు
వ్యవస ఇడ వాచ్మెన్ గా చేస్తాడు
దేంట్లో
బూనలు పెద్ద పెద్ద గూనలు ఉంటాయి కదా
ఏం కూనలు
మనం ఎస్తాం కదా ఇప్పుడు రోడ్లు కట్టేటప్పుడు వేస్తాం కదా
ఏమో తెలివదు
పెద్ద పెద్ద గునలు ఉంటాయి దానికి వాచ్మెన్ గా సెక్యూరిటీ లాగా ఉంటాడు
ఆహ ఇప్పుడు డే డే టైమా నైట్ టైమా
న్తెట్ టైమ్ ఎ ఇప్పుడు ఆరు గంటలకు పోతాడు మళ్ళా ఏడు గంటలకు వస్తాడు పోయ్యి
ఆ ఒక వన్ అవరా
అఆ
ఆ నైట్ ఇప్పుడు ఈవనింగ్ ఓ ఆరు గంటలకి ఎళ్లి మార్నింగ్ ఎ సెవెన్ కు వత్తడా ఆ డైలీ అంతేనా
ఆ రోజు అంతే పోతాడు ఇక
ఆహా ఒక్కడే ఉంటాడాన ఇంకా ఎవరన్నా ఉంటారా వాళ్ళ వాళ్ళతో పాటు
ఉంటారు లారీలు డీజల్ పో కొంటే
ఆహా అట్ల అయితే ప్రాబ్లం ఏం లేదు ఏం కాదు
ఉ అదే వళ్ళే వంటా చెసు సరే అక్కడ తింటాడ అక్కన్నే ఉంటాడు
తని వెళ్తారా ఎట్లా
ఆ బాక్స్ ఉ పెడుతాది అన్నాం
ఓహొ ఇక్కడినించి బట్కొని బొయి నైట్ టైమ్ నైను ఎయిట్ టిఫెన్ కుడయమ
వాళ్ళుగాని చేసారు ఇక రాజస్థాన్ వాళ్ళ నుంచి వస్తారు కదా
ఆ
పాతి అయి ఇయి చేసుకుంటారు ఇంకా నాన్నగ కనుక పెడతారు ఇక తిందురా తిందురాడ అంటారు దాన్ని
అవునా ఉహు బానే చేస్త రాజస్థాన్ వాళ్ళు చెపాతీలు
ఆ చెపాత్
ఆ వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోరు కదా ఓన్లీ చపాతీలే తిం
మళ్ళా వాళ్ళు మంచి చపా చేసి చిక్ క్కన్ చేసుకొని మంచిగా వండుకోని పప్పుచార్ క్కువ మంచిగా తింటారడాలు
రోజు చే చపాతి నేనానే
ఆ రోజు చపాతి చేసుకుంటారంట అప్పుడప్పుడు బిర్ ర్యాన్ చేసుకుంటారట వాళ్ళు అప్పుడప్పుడు బగర్ వండుకుంటారట చికెన్ మటన్ ఏది కావాలంటే అది తెచ్చుకొని వండుకుం
వీళ్ళ కేతారత్న మరి
ఆ నాన్నగి నాన్నలేందసలు తినరు వాళ్ళు
ఆహా మంచి కలిసిపోతారు కాచ్చ
ఆ మళ్ళా పొద్దు మార్నింగ్ లేవగానే బాదం పప్ ప్పు జీడిపప్పు పిస్తా అవన్నీ నానబెట్టుకుంటారట వాళ్ళు
ఆ
నాన వెట్కొని పొద్దుగాల తిని పోతరాట
ఆహా
ఏదా ఆ ఇంకా నానగనికి ఇంక కొనిబెడతారాడిగా తిను మంచిగా వస్తాడు ఇగ
ఆహహ నేను కూడా అన్నట్టు మర్చిపోయానే డేస్ అంతా డై డ్రై ఫ్రూట్స్ ఎ నానబెట్టుకోవట్లేదు ఈడ మర్చిపోయిన పెట్కోవాలి మంచినే గుర్
ఒక్క ఒక్క రోజుగానే మర్చిపోరంట వాళ్ళు
ఆ డైలీ ప్రాసెస్ ఏమో ఇంకా
ఆ డైలీ ప్రాసెస్ అంట రోజు కొన్నన్నా తినిపోతారంట
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగ ఇగ
ఆ మళ్ళా టిఫిన్ టిఫిన్ మళ్ళా టిఫిన్ టిఫిన్ ఎ చేస్తారు అయి టిఫిన్ ఇంగా ఇగ తినేసి వెళ్తారు
ఆ
ళ్ళా ఆళ్లపని వాళ్ళు చేసుకున్నాక మళ్ళా డు మళ్ళా వస్తారు నానకంబింకి
వంట చేసుకోడం వాళ్లేేగా
ఆ వంట వాళ్లే చేసుకుంటారు మంచిగా హాయిగా
ఆహా ఆ అందరు జెంట్స్ యే కావచ్చు
అవును అందరు ఆల్లే ఇంగా రాజస్వామంగాని ఆళ్ళే ఉంటారు ఇగ ఎవరు ఉండరు.
అదే అదే
ఆళ్ళే ఎక్కువ లారీళ్లు అనుకుంటా. అక్కడ పని దొరకకపోతే ఇక్కడికి వచ్చి బతుకుతారు. అనమాట వాళ్ళు
అక్కడ వాళ్ళకి ఏం దొరుకుతది. మన సైడ్ వత్
ఆహ్ మనకాడ వేల్ లలా అట్లా శాలరీ ఉంటది. అల్ సై అటు సైడ్ ఉంటదా ఉండదు.
కుండదేమో అట్ సైడ్
ఆ వర్క్ ఉండదు మళ్ళా. శాలరీ తక్కువ్ కు ఇస్తారు వాళ్ళకి. అంత పనే ఉన్ దొరకదు
పని దొరకదు కాబట్టి మన సైడ్ వస్తారు.
అంగ మన సైడ్ వచ్చి బతుకుతారు ఇగా
ఉహ్ ఇప్పుడు దగ్గరేనా మీ మీ ఊరికి మరి అక్కడే ఆహ్ మా అక్కడికి
టోల్గేట్ దగ్గర
దగ్గర్న
ఉహ్మ్
ఉహ్ ఆ ఏరియా మంచిగ ఉంటదా మరి
ఆ మంచిన్నే ఉంటది. ఎనీ టైం పోలీసులు తిరుగుతూనే ఉంటారు టోల్ గేట్ తిరుగు ఉంటారు. కదా
అదే వేకిల్స్ ఎపర్కి అగ్
ఆ ఎప్పుడు అగుత్ తున్నె ఉంటే అక్కడ అల్లా ఆయనకు ఒక రూమ్ ఆయన ఆహ్ పనుకోడానికి
ఎవరికి అందరికి నానకా
ఆహ్
ఇప్పుడు నాన ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా. అలా వర్క్ చేయడం వేరే వర్కర్స్ ఎవరైనా ఉన్నారా.
ఇప్పుడు నాన్న ఒక్కడే ఉంటది. ఇగ ఇగ వాళ్ళే ఉంటారు. గాదా ళ్ళ లారీ నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళే ఉంటారు ఇగా.
ఆహ్ కాకపోతే ఏం పోకుండా అన్ని జాగ్రత్తగా చూస్
ఆహ్ చూస్ కుంటారు. ఈ నుంచి ఓ ఆడదాకుంటాయి మన కాలెజ్ అంత వరకు ఉంటది.
అంత పెద్దగా ఉంటద.
త పేద్దదది
మరి ఇయన్నీ ఎటు పోతయి వాళ్ళు చేసినయి అన్నీ
అటుసైడే పోతయి రాజస్థాన్ కి అటుసైడే ఎళ్తయి ఇగ అవి ఆ ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడ రోడ్లు ఇట్ల రాజేస్తరు కదా అక్కడికక్కడికి వెళ్ళిపోతై మళ్ళా ఆ దా కో ఒక గేట్ ఉండదు ఏది ఉండదు చుట్టూ పారు గోడ ఉండదు ఏదుండదు ఆ మొత్తం ఓపెన్ ప్లేసే ఆ భుమోలిగ తిరు తా వుంటరు ఇంగ అక్కడ వండుకొని, అక్కడనే ఉండి, అక్కడ పండుకొని లేసి పోతరంట.
ఆ హా కానీ ఇప్పుడు సీజన్ల ఇబ్బంది వాతావరణము కొంచం అనుకూలంగా ఉంటేనో ఏం లేదు. సమ్మర్ లోనైతే ఓకే గాని వర్షాకాలం వస్తే ఇబ్బందే కదా.
ఎందుకు నాన్నకు అంటూ ఒక రూమ్ ఉందిగా?
ఇప్పుడు వాళ్ళకి రాజస్థాన్ వాళ్ళకి
ఇంగ ఏటైనా చేస్తరు ఆ గూనలయినా పండుకుంటరు పెద్ద పెద్ద గూనలు అయి
అయిన ఇబ్బందే సలికాలం అంటే కొంచెం ఎట్నో అట్ట అడ్జస్ట్ కా కాని వర్షాకాలం ఇబ్బంది ఉంటది కదరా.
హా
కాని కష్టంతో కూడుకున్నది ఏదైనా. ఆ
అంతే ఇగా మ్మూ హ్మ్ కా ఏం చేస్తున్నవ్
ఏ ఉంది ఏం లేదులే డ్రెస్ నాన్న పెట్టుకుంటానా
మ్మూ
సరేనే మరి ఓకే ఇంకా తిన్నవుగా తినలేదు అన్నావ్ కదా తినాలన్నావా? మ్మ్ ఇప్పుడు దీని తొందరగా ఎర్లీగనే తింటరు కావొచ్చు
ఆ ఎర్లిగనే తింటం ఎర్లిగనే పటం ఇంకా రేపేటు పోయే ది లేదు ఏం లేదు ఇగ
ఓకే ఓకే నే సరే మరి బాయ్ మ్